హలో హలో
హలో హలో నమస్కారం మేడం
నమస్తే సార్
బాగునారా మేడం
బానే ఉన్నాం సార్ మీరు బాగున్నారా
నేను కూడా బాగున్నాను మేడం
ఈ రోజు సండే కదా సార్
ఆ సండే మేడం సెలవు ఈరోజు డూట్లేదు కదా ఫ్రీగా ఆదివారం కాబట్టి ఇంట్లోనే ఉన్నాను మేడం అంత మంచిదేనా మేడం
మంచిదే సార్ ఏమన్నా ఖాళీ పనులు వర్క్ ఏమన్నా ఉంటే చేసుకుంటారా సార్ మీరు సండే హాలిడే కాబట్టి
అవును మేడం మేడము ఈరోజు ఖ ఒక ఏదైనా మీకు తెలిసిన పండగల విశేషం గాని ఆహారం గురించి గాని ఇంకా మరి ఏదైనా ప్రయాణం నుంచి గురించి గాని ఆ మాట్లాడండి మేడం దాని గురించి మాట్లాడుకుందాము మీరన్నా స్టార్ట్ చేయండి నేనన్నా స్టార్ట్ చేస్తాను మేడం.
నేను ఈ మేము ఈరో ఈ మధ్యలో సమ్మర్ లో ఒక టూర్కి వెళ్ళామం అండి
ఆ మేడం
తిరుపతికి వెళ్ళాము
ఓకే మేడం అయితే తిరుపతికి ఎలా ప్రయాణం జెశారు ఆ మీకు కలిగిన అనుభూతి ఆ విశేషాలు చెప్పండి మేడం మొత్తం ప్రయాణం గురించి మాట్లాడండి అట్లయితే నేను గూడా తెలిసినవి అడుగుతాన లేదా నేను గూడా మాట్లాడతాన మేడం
సరే సార్ మా ఇంటి దగ్గర నుండి ఆటోకి ఎల్తాం హ్మ్మ్ డి హీ ఆ రైల్వే స్టేషన్ కు అడ నుండి ట్రైను అంటే బుక్ జేసకున్నాం అంటే ఫ్యామిలీ తోటి వెళ్తాం కాబట్టి ఆ జర్నీ లాంగ్ లాంగ్ జర్నీ కాబట్టి ఇబండీ అయితదని ఒక కొన్ని రోజూలా ముందే బుక్ జెసకున్నాం ట్రైన్ టికెట్లు
ఓహో
అలా ప్రయాణానికి మ జనరల్ చాలా పిల్లలకి ఇబ్బంది అయితదఅన్నీ చేసుకున్నాముహు యా ఆ ట్రైన్ హ్మ్మ్ రైల్వే స్టేషన్ కి వెళ్ళాక ట్రైన్ ఏకి ఆకు మనా కు సంబంధి ఇచ్చినా సీట్లు చూసుకొని అందులో కూర్చున్నాము ఇగా పోతా ఉంటే ఇగా వస్తుండ్లో అదొకటి ఇదొకటి అన్నీ ఇగ ఫుడ్ చిరుతిండ్లు ఉంటాయి గా సార్
ఆ
పిల్లలకు ఎంటర్‌టైన్‌మెంట్‌గా అంటే కొన్ని ఫ్యామిలీలు గలిసి వెళ్ళాము సార్ రెండు మూడు ఫ్యామిలీలు
ఓ ఓ అంటే మీరు ఆ మీతో పాటు రెండు, మూడు ఫ్యామిలీలు మంచిగా ప్లాన్ జెసుకొని ప్రయాణం మొదలు పెట్టారు
ఆ మొదలు బెట్ ఎందుకంటే పిల్లలకు చుట్టటీలు కదా సార్
అవును
గ ఇగ అందరుూ ఇంట్లో ఉంటారు గాబట్టి మనం గూడా సంవత్సరం పాటు హా. కొంచం పన్ని లా, వర్క్ లా మీద ఉంటాం గాబట్టి. కొంచం రిలీఫ్ కోసం య పిల్లలకు మనకు. ఇద్దరికి
ఆ.
కొంచం ఫ్రీడమ్ ఉంటాది గదా
అవును మానసిక ప్రశాంత మానసిక ప్రశాంత అయి తే దొరుకుతుంది సో దీని గా నాన్ టూర్ ఎంచుకున్నారు అది గూడా లాంగ్ ప్రయాణం
హ్మ్. అందుకే వెళ్ళాము అక్కడికి వేరే రేనుగుంట రైల్వే స్టేషన్ కి ఎల్లాం అండి
ఉ హు హ్మ్మ్ రేణిగుంట అంటే ఇక్కడ ఆంధ్ర ఆంధ్రప్రదేశా మనదేనా మనా
ఆంద్రప్రదేశ్ ఆదర్ స్టేట్ సర్
ఆహా ఆదర్ స్టేట్ హ్మ్మ్
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించింది అది రేణుగుంట అక్కడ దిగాక ఆహా అడ నుండి బస్సులు ఉంటాయి సార్ పైకి గుట్ట పైకి
హ్మ్
తిరుమల పైకి డైరెక్ట్ ఉంటాయి లేకుంటే దిగు తిరుపతి వరకు గూడా ఉంటాయి మనం కింద జూసుకొని పైకి ఏటైనా వెళ్ళవచ్చు దర్శనానికి పైన జూసుకొని కిందికైయినా కావచ్చు ఎందుకరా మేము బైక్ ఎళ్ళం సార్
మీకు అక్కడ ఫ్రీ బస్సు అవైలబుల్ ఉండదేమో.
ఫ్రీ బస్సులు పైన ఉంటాయి సార్. కింద తక్కువ ఎందుకంటే మనది
ప్రయాణం ఉచిత ప్రయాణం అక్కడ లేదేమో
ఆహా ఇది మనది తెలంగాణ రాష్ట్రము ఇది మా అది కాబట్టి అక్కడ నడవదన్నట్టు.
ఆహా ఓకే మొత్తం ఎంత మంది వెళ్ళారట్లా ఒక ఇరవై ముప్పై మంది బయలుదేరా
ఆ వెళ్ళాం సార్ ఇరవై మందికి ఎక్కువనే ము ఇరవై నుండి ముప్పై మధ్యలో వెళ్ళాము.
మ్మ్ హ్మ్
ఆ తిరుపతికి పోయినంక రూమ్ చూసుకున్నాం సార్ రూమ్ బుక్ అయి ఉంది. రూమ్ చూసుకున్న తర్వాత కొంచం ఫ్రెష్ అప్ గిట్లాయిన తర్వాత ఇగ టైమ్ ఇస్తారండి అక్కడికి. దె దర్శనానికి టైం ఇచ్చారు మాకు.
ఆ మీ దర్శనానికి ఎంత సమయం పట్టింది.
త్రీ అవర్స్ పట్టింది అండి.
ట్వంటీ ఫోర్ అవర్స్. ఉంది మీకు త్వరగానే అయింది అనమాట అట్లయితే.
ఆహా ట్రైన్ కైనా దర్శనానికైనా ముందే బుక్ చేసుకున్నామండి దర్
ఆహా అవున ముందస్తు ముందస్తు బుక్కు కావడం వల్ల మీకు. మొత్తం అక్కడ సౌకర్యవంతంగా అన్ని చకచకా జరిగిపోయినట్టు.
ఆ తొందరగా జరిగిపోయాయి ఇగ దర్శనం చేసుకున్న తర్వ త ఇగ అక్కడ లడ్డూ ఉంటాది సార్ లడ్డు ఫేమస్ అన్న తిరుమల లడ్డు తిరుపతిది లడ్డు ప్రసాదం తీసుకున్నాము. పులిహోర పిల్లలు తిన్నరు ఇగ ప్రస్ సాదలు అన్న భోజనం అన్నదాన కార్యక్రమం ఉంటాది డైలీ ఉంటాది. తిరుమాలో అది. అందరం కలిసి తిన్న తర్వాత ఇగ పైన కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రదేశాలు ఉంటాయండి దేవుళ్ళలకు సంబంధించినయి అదే ఆకాశ గంగా పాప నాక్షి ఇంకా నామాలు అనేది పాదాలు తిరుమ శ్రీవారి పాదాలు ఉంటాయి అలా ఒక ఆరు ఏడు ప్రదేశాలు తిరిగొచ్చాము
ఓకే ఇంకా ఎన్ని తీర్థ ప్రదేశాలు తిరిగితే అందులో ఎన్ని మీ కు బాగా నచ్చినవి
పాదాలు బాగున్నాయి సార్ శ్రీవారి పాదాలు పైకెక్కితే మొ త్తం తిరుపతి మొత్తం ఇగ గుట్ట మొత్తం కనబడుతది సార్
ఒక అక్కడ కీచుమనే శబ్దం చేసేవివో అమ్ముతారు శ్రీవారి పాదాల దగ్గర అది అంతా ఫేమస్ అక్కడ గుట్టంతా అదే ఊదుతుంటారు కీజ్ కీజ్ మనీ ఊదు తుంటారు పీకలు అంటారా వాటిని ఓహో ఓకే
బాగుంటది పిల్లలకు చిన్న వాళ్ళయితే ఊదుకుంటారు మా వాళ్ళు కొనుక్కోలేసారు యి కాకపోతే అన్ని దైవ దర్శనాలు పూర్తి కంప్లీట్ చేసుకున్నాము
పాప వినాశనాన్ని కూడా ప్రయాణం చేశారా
పా ఆ పైన ఒక వెహికల్ తీసుకు కొని అందరం వెళ్ళాం సార్ ఎందుకంటే పాప వినాశనం వెళ్ళాము మళ్ళీ ఆకాశంగా ఇంకా ఇవన్నీ ఆంజనేయ స్వామి ఉంటాడు అక్కడ అదే కృష్ణుడు ఉంటడు శ్రీ కృష్ణుడు చిన్న చిన్నయి అన్నీ పైన అక్కడొకటి అక్కడ ఒకటి ఉంటాయి అన్నట్టు కొంచెం దూరం దూరంగా
సో మంచి ఆ పుణ్యక్షేత్రాల ప్రయాణం జరిగింది మంచి విశేషాలు చెప్తున్నారు అయితే ఆ తర్వాత ఇంకా అటు వెళ్ళారా
ఎటు సార్ ఇక మళ్ళీ తిరుప తిరుమల నుండి తిరుప ప్పతికి వచ్చాం సర్ వచ్చి మళ కింద బస్సు ఎక్కి బస్ ప్రయాణంలో మంగపట్నం చేరుకున్నాము
ఊ
మంగపట్నంలో అలివేలి మంగమ్మ పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకున్నాము
ఓకే అయితే మీ మీ పుణ్య దర్శనాలో ఆ స సందర్శనలో ఏమే మరవలేని వస్తులు ఏమైనా కొనుక్కున్నారా బహుమతులు ఎమన్న కొనుకు
బహుమతులంటే అంత ఏం లేదు గాని పిల్లలకు ఏమనా సంబంధించిన వాళ్ళు ఏదో ఏదో తీసుకున్నారు మా పిల్లలు కొంచెం చిన్న చిన్న వాళ్ళు అంటే అవి బొ బొమ్మలు గాజులు అవన్నీ తీసుకుంటారు మా పిల్లలు మగ పిల్లలు కాబట్టి ఏం సరిగా తీసుకోలేదు అ టే మమ్లుగా చూసి వచ్చస్తరు
ఓకే చూసి ఆనందించడమే మంచిగా రంగుల ప్రపంచాన్ని చూసి ఆనందించడమే అదే మిగిలిందంటారు మొత్తానికి దైవ దర్శనం చక్కగా చెషి నారు అట్లా ఎన్ని రోజులు గడిపారు మేడం అక్కడ
త్రీ డేస్ మూడు రోజులు
మూడు రోజులు మంచిగా దైవ దర్శనలో ఉన్నారు
ఒక డే తిరుమలలా దర్శనం అయింది పైన తిరిగాము ఒకడే కిందికిి వచ్చి శ్రీకాళహస్తి కూడా చూసామండి
ఆ శ్రీకాళ అస్తి అది కూడా వండర్ ప్రదేశమే
శ్రీకాళహాసి చూసినాము కాణిపాకం కూడా చూసాము కాణిపాకంలో గణేషుడు నీళ్ళల బావిలో ఉంటాడు సార్ రోజు రోజుకు కొంచెం ఎంత అంటే వడ్ల గింజ అంత పెరుగుతడంట
ఓకే అది విశేషం అక్కడ అది మన చిత్తూరు జిల్లాలో ఉందా తమిళనాడు లోంద
చిత్తూరే తమిళనాడులో మాత్రం చిత్రం ఇది ఉంది సార్ కంచి
కం కంచి కూడా వెళ్ళినారా
కంచి కూడా వెళ్ళాము సార్ ఇ ఇప్పుడు కాదు కాకపోతే టూ ఇయర్స్ బ్యాక్ రెండు సంవత్సరాల క్రితము కంచి అరణాచలం ఇట్లా వెళ్ళాం సార్
సో మీరు చాలా దూరం ప్రయాణం చేసింది అదేనా ఇంకా ఉన్నా దానికంటే దూరం ప్రయాణం చేసినారా
ఇగ లేదు అంతే సార్
ఓకే మరి ఇంత దూరం ప్రయాణం చేస్ సినప్పుడు మంచి ప్రణాళికబద్ధంగా తయారై వెళ్ళినట్టు ఉన్నది అంతేనా
ఆ ముందే అనుకోని సెట్టింగ్లు అంటే ముందు జాగ్రత్త తోటి అన్ని చూసుకొని నే వెళ్ళామండి తీరగాాల మనం ఎప్పటికి ఇంట్లో ఉంటే మంచిగా ఉండది కదా అట్లా మనసు ప్రశాంతత కోసం
అవును మేడం ఇక నేను చెప్తాను నాకు తెలిసినవి అయితే ఏదైనా దూరం ప్రయాణం చేయడానికి ముందు మేడం మనము ఎక్కడ వెళ్తున్నామో ఆ వెళ్ళే ప్రదేశం గురించి కొంత మనకు అవగాహన ఉండాలి. దానికి సంబంధించిన అమౌంట్ మన దగ్గర ఉండాలి సరిపోయే ఫుడ్ ఫుడ్ కూడా అరేంజ్ చేసుకోవాలి సరే ఫుడ్ అంటే లేకపోయినా కానీ అమౌంట్ ఉండడం వల్ల అవసరం ఉన్న చోట ఆ కొనుక్కోని తినడానికి అంత ఏర్పాటు చేసుకోవాలి మనకు కావల్సిన గుర్తింపు కార్డులు ఆధార్ కార్డులు డ్రైవింగ్ కార్డులు ఇంకేవైనా ఓటర్ కార్డులు కావచ్ సు అంటే మొత్తానికి గుర్తింపు కార్డులు అనేది మనం వెంట తీసుకోవాలి ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే వెంట తీసుకోవాలి మేడం ఆరోగ్యం రీత కావల్సిన మందు బిల్లలు గానీ అట్లాంటివి మన దగ్ గర ఉంటే కూడా మంచిది ఇవన్నీ చూసుకొని ఎన్ని రోజులు ప్రయాణం చేస్తున్నాము మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాం అనేది ఒక అవగాహనతోని ప్లాన్ చేసుకొని ప్రయాణం చేయాలనేది నా అభిప్రాయం మేడం మొత్తానికి మీరు అలానే చేసి ఉంటారని నేను అనుకుంటున్నా మీ అనుభవ న బట్టి చూస్తే మీరు చాలా దూరం కంచికి వెళ్ళినట్టు ఉన్నది మేడం అయితే నా ప్రయా ణం లో నేను కూడా చాలా దూరం వెళ్ళాను మేడం అది జమ్మూ కాశ్మీర్ వెళ్ళి వచ్చాను. నాది కూడ మీరు అన్నట్టే ఒక ప్లానట్ గా తయారు చేసుకుొని ఆ ప్రయాణం చేసి వచ్చిన అనుభూతి పొందాను ఏదేమైనా నా ప్రయా ప్రాణం లో అన్ని రకరకాల వస్తువులు జంతువులు ఆ రకరకాల మొక్కలు చెట్లు చూస్తూ సందర్శించాను మేడం ఆ మొత్తానికి దూర ప్రయాణం చేయడం వాటిని వీటిని చూస్తూ ఎంజాయ్ చేయడం అనేది నాకు కూడా చాలా ఇష్టము సో ప్రయాణం చేయడం వల్ల మీకు ఎలా అనిపించిది మేడం ఒక మాటలో చెప్పండి.
ఏ మనసుకు కొంచెం ప్రశాంతత ఆహ్లాదకరం మన వేరే ప్రాంత నక్కి వెళ్ళితే మనం ఇంటికి సంబంధించినవి కొన్ని వర్క్ వర్ పనుల మీద ఉన్న టెన్షన్స్ అన్ని వదిలేస్ కొని అట్లా దేవుని ధ్యానంలో ఉండిపోయినామండి
ఆ ఓకే మేడం చాలా బాగా చెప్పారు మేడం మొత్తానికయితే మనం దూర ప్రయా ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రయాణంలో రకరకాల వస్తువులను కొత్త వస్తువులను కొత్త వ్యక్తులను చూడడం ద్వారా వాళ్ళ ఆ యొక్క ఆచార వ్యవహారాలు వాళ్ళ సంస్కృతి వాళ్ళ ఆహారం వాళ్ళ బట్ట వాళ్ళ తీరు తెనులు మనం తెసుకోవచ్చు మేడం ఒకరిక్తో ఒకరు పలకరింపు అనేది కూడా జరుగుతుంటది. మొత్తానికైతే ఆనందానుభూతిని పొందవచ్చు మేడం సో ప్రయాణం వల్ల ఇలా ఆనందం కలుగుతుందని మీరు చేసిన అనుభవం ద్వారా నేను తెలుసుకున్నందుకు ఆ మీకు నేను ప్ర త్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం